ఇప్పుడే ఇంటికొచ్చి లంచ్ చేసా
ఊహూ మీ చుట్టాలకి ఫోన్ చేశారా
మా చుట్టాలకా ఇప్పుడే ఫోన్ చేస్తే ఒక చుట్టానికి గుంటూరు అదే ఫంక్షన్ మధ్యలో ఉందంట మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారంట అక్కడ
ఊహూ మీ ఊరు వాళ్ళు అందరూ వచ్చారంట మీ ఊరి నుంచి ఇద్దరు వచ్చారంట
ఆ ఇద్దరొచ్చారంట
ఊహూ హ్మ్ ఇంకే మరి ఏం కూరలు చేసాను కాకరకాయ్
రసం పెట్టా రసం తీసుకొచ్చా వచ్చేటప్పుడు నిన్న ఎటు బిర్యానీ ఫ్రైడ్ రైస్ లు తిన్నాం కదా అని వచ్చేటప్పుడు రసం తీసుకొచ్చా అ బియ్యం ఒకటి కడిగి పెట్టా ఆ రెస్ట్ ఏం లేదమ్మా ఆ వార ఉతకాల్సిన బట్టలు ఉన్నాయ అన్నాగా పొద్దున్న
ఆ
అయన్ని ఉతికేసి మిషన్ వేసేసి అయన్ని ఆరబెట్టి ఇప్పుడే ఆరినియి తెచ్చి ఇంట్లో యేసా ఇంక సాయంత్రం మడతేద్దాంలే అని ప్యాంట్లు ఆరకపోతే ఈ పక్క ఎండలో వేసాను ఇంకా ఆ పక్క ఎండ రాదుగా ఇప్పుడు ముందరేస అది ఇంకా సాయంత్రం సంగతి సాయంత్రం వెళ్ళాలి ఇంకో పది నిమిషాలు కరెక్ట్గా ఒకటింపావు కల్లా బయలుదేరాల పర్మిషన్ అడిగేసి వెళ్తా
బాబు వెళ్లాడా
బాబి గాడు వెళ్ళలేదు ఉన్నాడు ఇంట్లోనే
బాబు బాబు అని చెప్తున్నానా
ఆ అదేలే బాబే ఇంట్లో ఉన్నాడు పొద్దున మీ పాపకు ఫోన్ చేసా
ఆహా
మీ పాపతో ఒక కాలు అయ్యింది పొద్దున్న
ఉహు మ్మ్
ఏ ఏడున్నరకు చేస్తే మాట్లాడింది ఒక్కాలు ఇంకా అదేసి వెళ్ళిపోయింది స్నానానికి నేను కూడా రెడీ అయిరా అని చెప్పిన
హ్మ్
పెద్దంటగా పదకొండో ఏమో
ఆ ఇవాళ లాస్ట్ గా ఇవాళ లేట్ అయిద్ది కాలేజీ బస్సు ఉంటదిలే ఇవాళ
అదేలే ఇంకా నీ మూడు ఎవరితో మాట్లాడుతావ్
సన్నీతో అబ్బో ఆ బాబుతో మాట్లాడతావ్ పెద్ద బాబు
పెద్ద బాబుకి ఎప్పుడు కుదిరిద్దో ఇంకా
కుదరకపోతే ఇంకా ఎవళ్తో ఒకళ్తో మాట్లాడేస్తా మాట్లాడొచ్చు ఏమో మరి ఇంకా ఎవరులేరా
లేదంటే ఆ అమ్మాయి నెంబర్ ఉంది ఇయమంటే ఇస్తా మొన్న నాకు మెసేజ్ పెట్టిందని చెప్పలే ఒక అమ్మాయ్
అ ఆ ఉమ్ ఆ
తో మాట్లాడు మెస్సేజ్ పెట్టి నాకు రాత్రి కూడా మెసేజ్ పెట్టింది మాట్లాడతారా అని నేను ఇంక రిప్లై ఇవ్వల అప్పటికే నిదర వచ్చింది గా నీతో మాట్
ఆ అవును అదే పెద్ద బాబు ఉంటాడుగా ఆయప్ప తో మూడు మా మాట్లాడుదాంలే అనుకున్నా రేపు ఆదివారమేగా చూద్దాం ఊమ్
ఆళ్ళ చుట్టాలు వచ్చుంటారు హైదరాబాద్ నుంచి మరి వాళ్ళుంటారు ఇంక ఇవాళ నైట్ ఉంటారు ఏమో వాల్లుంటే కుదరదు కాదా
ఆ రేపు ఆదివారం గా ఉంటారేమో
ఇంకా స్కూల్ ఇప్పుడు నీతో ఎన్నయినాయి నాకు
నాతో నా రెండయినాయి మొన్న ఇప్పుడు ఒకటి మూడు ఇంకా రెండు ఉంటాయ్
అవున్న రెండు ఇప్పుడుొ ఒకటి మూడు రాత్రి ఒకటి మాట్లాడలా నువ్వు కదా మాట్లా
ఆహ లేదు నేను మాట్లాడా రాత్రి ఐదు మాట్లాడేశాం కదా రాత్రి అక్కకి రాలె మా చుట్టాలకి రాలేదు నాకు ఇరవై నాలుగు కాల్స్ వచ్చినాయ్ ఎంతో మరి
ఆహా
ఇరవై అయ్యాక సబ్స్ అదేంటది సబ్మిట్ కొనొక్కాను ఇంకో నాలుగు కాల్స్ యాడ్ అయినాయ్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ అనొచ్చింది
ఊహొ ఇందేందో ఇంకా త్రీమినిడ్సే అయ్యంది నేను వన్ ఫిఫ్టీన్ కన్నా ఎళ్ళాలి ఎట్లా
ఫిఫ్టీన్ కన్నా త్రీ మినిట్స్ అయిందా మాట్లాడు వెళ్తావందో ఏందో బండిమీద
ఫోర్ మనిట్స్ అయింది అంతే ఇంకా సిక్స్ మినిట్స్ రావాల గదా అంతేలె మాట్లా
మాట్లాడతా అయిపా
మూ సాయంత్రాన్ని ఎంతకొదులుతారు
అంతే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయిద్దేమో
ఊహు ఏమో అది మది మీ ఊరు నుంచి ఎళ్ళారంట ఫంక్షన్ కి ఆ పప్పు ఉంది నిన్నడిది టమాటా పప్పు ఊహు
మా ఊరు నుంచి మళ్ళా అక్కడ ఆపక్కనపల్లెటూరు నుంచి
ఊహు ఊ అది సంగతి ఆ పెద్దూరుళ్ళూ రాలేదా వచ్చారో
ఎవరు ఏం అసలేం మాట్లాడల్ల తెలీదు ర అసలేం మా మాట్లాల్లేదు
బిజీగా ఉన్నారా ఏమి వాళ్ళంత
ఆ మా ఊరు నుంచి వచ్చారా లేదా అని అడిగా అంతే వచ్చారాని వుంది సరేలే అని ఇంకా
ఊ ఊ
అదే వేరే ఊరొళ్ళు మాట్లుఇనబడతా ఉన్నాయి
ఊహు
సరే మళ్ళో ఎత్తాలే అని పెట్టేసా ఇంకా నీక్ షేద్దాం కాల్ అయిపోతలే అని
ఆ ఒక లైన్ అయినట్టే కదా
కూర్చోబెట్నారంట ఆళ్ళని
ఉహు
మ్
ఊ ఇంకా భోజనాలు అవ్వంగానే పసుపు కొడతారుట్టుందని నాలుగు ఇంటికి
అవునా
హ్మ్మ్ చెప్పిందంట పెళ్ళి కూతురు వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏమ్మరి ఏడ కుడతారో ఏమో తెలీదు
అంతేలే బోజనాలు అయేటప్పటికి మూడు అయిద్ది ఇంక ఇంటికి వచ్చి ఫస్ట్ కొట్టుకుంటారు నాలుగు ఐదు అరేంజ్మెంట్ దిగేసేటప్పుడు కయ్యుమ్
అయిపోంత హుమ్ అంతే
ఉమ్
హ్మ్మ్ అంతే సంగతి ఏన్నా ఇంకా ఇవాళ అంత ఎండలేదులే చల్లగానే ఉంది
అదే అంది మా పిన్ని ఇవాళ
మీకా మాకు మబ్బు వస్తా పోతా ఉంది చలగానేే ఉంది ఉహూ నిన్నంత లేదులే
హ్మ్మ్
అ శాంత పెద్ద బాబు ఫోన్ చేశాడా
ఆ ఆ చేయలే ఇవాళ లేదు చేయలే
ఉహూ
సాయంత్రం చెత్తా ఇంక
శనివారం ఉంటదా సెలవా కాలేజ్ కి హాల్
శనివారం సెలవే ఇంట్లోనే ఉంటారు రూమ్ లోనే ఉంటారు
ఉహూ హు
ఊ
ఊరు చూడ్డానికేన్నా వెళ్తాడా ఫ్రెండ్స్ తో
ఆ ఏమో మరి ఏం మాట్లాడలే రాత్రి ఏమో క్రికెట్ ఆడుతున్నాడు అన్నాడు ఇంకంత ఇంకేం మాట్లాడలా
అహా హ్మ్మ్
హా
మీద ఎల్లర ఊరు చూడ్డానికి అటు వైపు
ఆ
అటువైపు ఊర్చూడ్డానికి వెళ్లరా మీ బాబు దగ్గరికి
ఆహా ఆ దేవన్న దగ్గర ఉందా
ఆ
ట్రైన్ లో వెళ్తాము రోజులు రోజులు పట్టిద్ది రెండు రోజులు మూడు రోజులు ఏడ వెళ్తాం ఆడే వస్తుండాడుగా రెండు నెలలకి ఒకసారి
హవునాయన
ఇల్ అంతవసరం ఉండదు లే టూ మంత్స్ కొసారి ఇస్తన్నారు గా టూ మంత్స్ కోసారి మిట్టిపంలో సరిపోతున్నాయి
అవును అన్నమే ఇంకా రెండేలు మూడ వేలు వచ్చిందంటే ఇంకాయ్యేదో ఒకటే
హ తాడి రత్తస్లక్క తబడుద
హుమ్
అరి సాయంత్రం టిఫిన అన్నమా
వస్తే కానీ ఏం చేయాల ఉమ్
ఇా ఇంకా మరి
ఒరేయ్ పనికిమాలినోడ అసలా డైనింగ్ టేబుల్ తో బాల్ తో ఆడతా న్నాడు అన్ని బడెస్తున్నాడు హ్మ్
ఎగ్జామ్స్ వత్తుంటే చదు
చదువుకోకుండా ఆటలాడుతున్నాడు ఇందాక నేను వచ్చేటప్పటికి సినిమా పెట్టుకొని చూతున్నాడు
ఆ
కానీ
హ్మ్
పోన్ వదిలేసి ఏళ్లాలండీప్పుడు
అబ్బా మ్మ్ హ్మ్ మ్మ్ తెలుగ్గా కొంచెం కష్టంగానే ఉంటది
తెలుగు రాసి నేర్చుకోరా అని చెప్తా అరే ఇంటేనేగా
హ్మ్
బాయ్ ఇంకేం సంగతే
బాయా
నీక్కాదులే
హ్మ్ ఏముంది ఆ ఒక్క నిమిషం ఆ ఇంకో వన్ మినిట్ ఉంది
హ్మ్మ్ బయల్దేరుదాం గడి పెట్టకరా బండిమీదే
మ్మ్ హ్మ్ మ్మ్ ఏంటే నవ్వుతున్నావ్
ఎంతయింది
అయిపోయింది ఆ వన్ ఫిఫ్టీన్ అయింది
ఆహా టైం కాదు ఈ టైము
ఈ టైమా ఇంకా ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నాయ్
మ్మ్ అయిపోంగానే కట్ చేయి నాకింకా టైం చూడ్డానికి కుదరదు బండి స్టార్ట్ చేతున్న
వకే మ్మ్
మంచిని నీళ్ళుొత్తున్నాయ్ మంచినీళ్ళు ఆ పెట్రోల్ మొన్న ట్యాంక్ ఫుల్ చేప్పిచ్చ అరికిగాని మా అబ్బాయిని పంపించినప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించాను ప్రస్తుతానికి ఉంది
హ్మ్మ్ గ్యాస్
ఆ గ్యాస్ ఉంది సిలిండర్ ఒకటి ఉంది ఒక ట్రన్నింగ్లో ఉంది సరిపోతుంది మీకు
మాకు ఆ ఉంది ఒకటి ఫుల్ సిలిండర్ ఉంది వాటి రన్నింగ్ గా ఉంటాయ్ ఆ దొరుకుతానే ఉంది ప్రస్తుతానికి
హ్మ్
హ్మ్ అదే సరే అయితే ఉం
ఆ సరే బయ్
హ్మ్ బాయ్